లో హలో
హలో
చెప్పండి
హలో
హలో చెప్పండి
ఆ వినిపిస్తుంద
ఆ వినిపోస్తంది
ఊ
ఏంటి గేట్ ఏం రాసారు
గేట్ రాశాను కానీ సరిగ్గా రాలేదు మార్క్స్
అవునా ఏమి ఏం మిస్టేక్ చేశారు మీరు నెక్స్ట్ టైం ఆ మిట్ ఆ మిస్టేక్స్ ఏంటి చేయరో చెప్పండి
నెక్స్ట్ టైం రాయానీకి లేదండి
ఏం అండి
సమ్ ప్రజర్స్ ఇష్యూస్
ఓకే ఐ డోంట్ నీడ్ యువర్ పర్సనల్స్
ఉమ్మ్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం దిస్ ఈస్ ద లా టెన్స్ ఫ్రమ్ అ మై సైడ్
ఓకే ఓకే ఈసారి ఏం మిస్టేక్స్ చేసారో చెప్ ప్పండి
మిస్టేక్స్ మీన్స్ అంటే అ దాన్ని నెగలెక్ట్ చేయడం వల్ల జరిగింది
మ్
మ్ ఎస్టిమేట్ చేస ఏంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, క్వశ్చన్ పేపర్ ఎస్టిమేట్ చేయడం వల్ల
ఓకే ఆ
వర్సైయ్యింది కొషన్స్ ఆల్మోస్ట్ మాకు అన్నీ ఎం సీ క్యు క్వశ్చన్స్ అండి అన్ని టి క్వశ్చన్స్ వచ్చాయి
ఆ
ఎంసిక్ క్వశ్చన్స్లలో దాంట్ వాటిలో నేను ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసినటువంటి వన్ మార్క్ లేే
మ్
టూ మార్క్స్ అక్కడక్కడ చూశాను కానీ అది బాగా బ్యాడ్ లక్కొట్టింది ఇవెన్ క్వాల్లిఫై కూడా గాని క్వాలిఫై కూడా అవుతాన లేని డౌట్ అవుతు
పర్లేదులెండి అయితర్లేండి
మీరు
మేము కూడా రసాం, నేను అన్ని బుక్ లేకుండా జస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేస వచ్చానండి అంతే హల్ తికేట్ చదువుకొనే హాల్టికిట్ చదువుకని వెళ్దామండి అది కూడా మన అది కూడా మా నాన్నగారు రూ ఫోర్స్ చేస్తంటే చదువు చదువు ఏముందో మళ్ళా ఆడ్ నుంచి ఎనక్కి రాలేము అనేసి
హుమ్
చదివానండి
హుమ్ టాపర్ అయ్యింటార్ అందుకే
హుమ్ అవునండి అదే అంటా ఉంటారు. మా ఊర్లో కూడా అదే అంటారండి.
కంప్యూటర్ సైన్స్ కదా మాత్రం ఉంటదిలేండి.
ఆ మీకు విషయం తెలుసా ఆడ మా ఊర్లో పూలంగల దగ్గరన పోస్టర్ ఉందండి.
ఉహు
ఆ
దాని పక్కనే ఒకటి చిన్నద ఉంటది నాదే ఆది
ఆహా లేదు లేదు ఇడ ప్రగతి రెస్టారెంట్ ప్రకృతి రెస్టారెంట్ ఉంది చూడండి. దాని పక్కన రియల్ గానే రియల్ గానే ఉంటుంది నా పోస్టర్ చూడండి.
ఓకే ఓకే
హు
మేబీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూస్తాలే
హు అది ఉండి కూడా త్రీ ఇయర్స్ అయితా ఉంది.
ఉహు
టెన్త్ అయిపోతానే వచ్చిందండి లేదు లేదు టెన్త్ అయిపోతా టెన్త్ అయిపోతానే మా ఇన్స్టిట్యూట్ మా సార్ ఎపిచ్చారు నా పోస్టర్
హు
ట్రిబుల్ఐటీకి మంచి మార్క్స్ వచ్చాయని వేపించాడు.
హు టాపర్ కదా అందుకే వచ్చంటే
హు కానీ త్రిబులైటికి వెళ్ళక కుండా డిప్లొమా తీసు ఉన్నానండి.
అంటే త్రిపులైట్ట్లో సీట్ వచ్చందండి మీకు
ఆ వచ్చిందండి.
మరి వెళ్ళొచ్చు కదా అండి
శ్రీకాకుళం ఎందుకు లే అనేసి వెళ్ళలేదండి నేను ఇంకో నాకి ఇంకో అబ్బాయికి వచ్చింది ఇద్దరికి ఆ అబ్బాయి కూడా వెళ్ళలకుండా మా కాలేజ్ లోనే ఈసీ తీసుకున్నాడు నేను సిఎస్సి తీసుకున్నా
ఎంతైనా మంచోళ్ళు లేండి మీరు
హు తను కూడా కూడా సేమ్ మ కలు వాలా
ఓకే మీరూ లయోలా కాలేజా
ఆ ఎస్
నేను అదే కాలేజా అండి.
అవునా అండి సరే సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్కి రండి.
హలో
హుమ్ చెప్పండి స్పోర్ట్స్ మీరు ఏమన్నా మీ మీరేమన్నా స్పోర్ట్స్ ఆడతార
హుమ్ హు చాలా ఆడతానండి
ఏమి ఏమ్ ఇంట్రెస్ట్ అండి మీకు స్పోర్ట్స్ లో
నాకు మేజర్గా అంటే బాస్కెట్బాల్ కబడ్డీ అండి
ఆ కబడ్డీలో ఎంత మంది ఉంటారు
సెవెన్ మెంబెర్స్ ఉంటారు ఒక టీం కి సెవెన్ మెంబర్స్ ఉంటారు ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ సబ్సిషన్ ఉంటారు
ఎలా ఆడ్తరు కబడ్డీ
ఆ ఒక ఓల్ టీమ్ నుంచి ఒక ఒక మెంబర్ వెళ్ళి రైడింగ్ ఎళ్తరు ఆపోజిట్ టీం కి క్యాంట్ వేసుకుంటూ క్యా క్యాంట్ తో పాటు ఆ అవుట్ చేసుకొని వస్తారు పాయింట్ స్కోర్ చేస్తారు
ఓకే
సిమిలర్లీ బాశ్ కొంచెం అది అలాగే ఉంటది ఆ రబ్బిలైక్ ఆ అంటే రఫ్ అండ్ ఆఫ్ గేమ్ లాగా
ఓకే
పోతూంటయి అ నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వచ్చేసి బాస్కెట్ బాల్
ఆహా
బాస్కెట్బాల్ అనేది చాలా స్పీడ్ స్పోర్ట్స్ అండి
మ్ హు దాంట్లో ఎంత మంది ఉం టారండీ ఎలా ఆడతారు
దాంట్లో ఐదు మంది ఉంటరు ఒక టీం కి దాంట్లో బాస్కెట్స్ ఉంటాయి బోత్ సైడ్స్ బాస్కెట్స్ ఉంటాయి ఆ మనం తీసుకెళ్ళి అపోనెంట్ పో మనో బది మన గోల్ పోస్ట్ లో బ బ బాస్కెట్ వేసామంటే అక్కడ అప్పుడు పాయింట్ వస్త పెండ్స్ ఆన్ ది ప్లేస్ పాయింట్స్ అనే పెరుగుతా ఉంటాయి మ్ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు త్రీ మెంబెర్స్ సబ్స్టిట్యూషన్ ఉంటరు
ఆహా
మ్ బాల్ బయటికి వెళ్ళిందంటే ఫౌల్ అవుతది బాల్ని త్రీ సెకండ్స్ నుంచి హ్యాండ్లు పట్టుకుంటే పౌలు వచ్చే పౌల్ అవుతుంది
ఆహా ఆ
బాల్ ఒకసారి ట్రిపుల్ చేసి పట్టుకొని మళ్ళీ ట్రిపుల్ చేయనికి లేదు ట్రిపుల్ చేస్తే పౌల్ అవుతది
ఆరి
ఉమ్ షోల్డర్ పుష్ మ్యాన్ పుష్ అన్ని చేస్తే పౌలు గ్రీన్ కట్టిచ్చి రెడ్ కట్ ఇచ్చి
క్రికెట్ రాదా అండి
క్రికెట్ ఆడను నేను
వరల్డ్ కప్ గెలిచింది కదా ఇండియా ఏంటి దాని గురించి మీ ఫీలింగేం టి
ఉం ఆ ఫీలింగ్ అంటే ఆ రోజు అంతా ఫుల్ ఎగ్సైట్మెంట్ అండి మేము బయటకి వెళ్ళి ఎంజాయ్ కూడా చేశాం దానికోసం
ఊహూ లైక్ ప్లేట్లు గెంటెలు తీసుకొని కొట్ ట్టుకుంటా
అలా అలా అలా కాదు బయట క్రాకర్స్ పేలుస్తుంటే మేము వెళ్ళి చూసాం బయటకెళ్ళి
మా సైడ్ అట్లా చేస్తారు ప్లేటు గెంటెలు కొట్టకుంటా నైట్
యాక్చువల్ గా మేము ఉండే కాలనీ వచ్చి చాలా డీసెంట్ కాలనీ సో అలా చెయ్యరు
ఊహూ
ఊ మేముండే మొత్తం నేను మేముండే ఏరియా మొత్తం చాలా డీసెంట్ గా ఉంటారు
మీరు కూడా చాలా డీసెంట్ అనుకుంటా
చాలా అండి
అంటన్నారండి
అస ఎవరన్నా మా కాలేజీ లో కూడా నన్నెవరెవరో గుర్తుపట్టా అలాగంటరు అంత మంచోనండి
అర్థం అయితుంది మంచోళ్ళంటే మనుషులు
మనుషులంటే మంచోళ్ళు
మాంగీరోతో
లిటరల్లీ నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే అండి ఒక ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు అంతే
అవునా ఆహా మీరు నైస్ గా కధలు చెప్తారండి
థ్యాంక్ యు అండి
వెల్కమ్
నిజం చెప్తా పెద్దలు అనుకుంటారు మీ ఇలాగ ఉంటారు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేయనండి ఎక్కువ మందితో
ఆహా
మ్ నిజాలు చెప్తే నమ్మరండి కొంతమంది
నిజాలు నిజం అనేది కూడా అబద్ధంలాగా చెప్తారండి మీరు
అది మీ అది మీరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అలాగ అర్థం చేసుకుంటారు నా ప్రాబ్లం కాదు మ్ రీసెంట్ గా క్రికెట్ ఆర్గనైజ్ చేసాము ప్రజెంట్ క్రికెట్ మా యానుయేల్ స్పోర్ట్స్ జరుతున్నాయి అంటె మేము క్రికెట్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆంత ఆర్గనైజ్ చేస్తున్నా కానీ కనీసం పక్కన వచ్చే అమ్మాయిని కూడా కన్నోచ్ చూలేండి అంత మంచోనండి నేను మ్ వేరే బ్రాం క్కడ మాట్లాడేలే భయం అండి నాకు అమ్మాయిలతో మాట్లాడలంటె
ఎందుకండి ఏమంటారు వాళ్ళు
కమ్యూనికేషన్ ఇంబ్యాలెన్స్ అవుతదని అంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు టెన్షన్ లో ఒక మాట మాట్లాడాల్సింది ఇంకోమాట మాట్లాడితే ఏం తప్పు ఇది తప్పు అవుతుందంటే మళ్ళి కష్టం అవుద్ కదండి హుమ్ మేము ముందే మెకానికల్ బ్రాంచ్ మా దాంట్ల అమ్మాయిలు తక్కువ
తక్కువ కాదు అసలు ఉండరు ఐ థింక్ సో ఒకరో ఇద్దరో
అంతే అండి అది కూడా ఏదో బ్ర బ్రా ఒకర్ ఇద్దరు అలాగ హు, వాళ్ళన్ కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటం.
హలో హలో
ఆ వినిపిస్సుదండి.
చెప్పండి.
హు, మీ బ్రాంచ్ లో చాలా మంది అంట్రు కదా అమ్మాయిలు దమ్ నస్ క మీద
చాలా మంది ఉంటరు.
హు, తెలుసండి మా కాలేజ్ లో కూడా అలాగే జరుతుందండి.
ఉహు
హు, మీకు స్పోర్ట్స్ జరగవ అండి.
జరుగుతున్నాయండి.
మీరేది గెమ్ అ
ఏ
మీరేం గేమ్స్ ఆడ్రా
నాక్ గేమ్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఐ డోంట్ లైక్ అంటే తొక్కుడు బిల్ల
స్పోర్ట్స్ ఆడితే కదండి స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది పెరుతాది.
లేదండి తొక్కుడి విల్లా అలాంటివి పెట్టరు.
అవి ఇంటర్నేషనల్ స్పోట్ నాంటివి కాలేజ్ లో వెట్రర్
అవి నాక్ అవి కూడా రావనుకో ఏమంటే చిన్నప్పుడు అబ్బే అన్నాం కాబట్టి అలా
మా కాలేజ్ లో ఈ సారి కండక్ట్ చేస్సే పిలుస్సాలేని ఇన్వైట్ చేస్తాను.
హు, తప్పకుండా వస్సామండి.
హు, మా కాలేల్లో అమ్మాయిలు వాలీబాలు, త్రోబాల్, కబడ్డీలు ఆడతారండి.
హుహు
ఉ
ంటే నాకి ఏ దానికి చిన్నప్పుడు ఏమంతగా ఎవరితో ఆడుకునిండిది లేదండి అందుకే నాకింత ఇంట్రెస్ట్ లేదు. ఏదో నేను ఒక్కదాన్నే అడుకునేదాన్ని బొమ్మలు పె కొని అంటే స్పోర్ట్స్ ఆడుకునే దాన్ని కాదు కాని బొమ్మలు పెట్టుక్కొని చిన్న అలా ఆడుకునేదాన్ని ఆ కుకింగ్ కుకింగ్ చేసుకునేది. మళ్ళీ మళ్ళీ న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్స్ ఆడతార్ చూడండి. పిల్లలందరూ వాళ్ళతో గ్రీటింగ్స్ ఆడేది.
హు
హు అవి
నేను అంతే
ఓ షో షో క్యారంమ్ సో అలాంటి చిన్న చిన్న ఆడేవాళ్ళం మనంతే చెస్ కూడా ఎప్పుడు ఆడలేదు. మా ఇంటి వాళ్ల, మా ఇంటి పక్కల వాల్లతో
నేను యాక్చువల్ అయితే నేను చెస్ చెస్ది నా చెస్చ్చి పొజిషన్ వెటీరియన్ పొజిషన్